నమస్కారం అండి
నమస్కారం అండి బా
బావున్నారా అండి
ఆ బావున్నామండి మీరు బాగున్నారా
బావున్నామండి ఏం చేస్తున్నారండి.
ఏం లేదండి ఖాళీగానే ఉన్నాం ఇంట్లో వాళ్ళతో మాట్లాడుత
అవునా అండి ఏంటండి సౌండ్స్ వస్తనట్టున్నాయి మీ దగ్గర నుంచి
అండి మేం వర్క్ చేసా అంటే వర్క్ చేసా
అవునా అండీ ఏం తిన్నారండి మధ్యాహ్నం
ఏమిలేదండి అన్నం పప్పు చేసుకుందనుకున్నా
అవునా అండి ఏమండి ఈ రోజు స్పెషల్ చికెన్ ఏం తెచ్చుకోలేదా మేం చికెన్ అంటే మేము ఈ రోజు ఏం చేసుకోలేదండి. బయట నుంచి చికెన్ తెచ్చుకున్నామా
ఆహా
చికెన్ తిన్నామండి.
అవునా లేదండి మేమేం తెచ్చుకోలేదు
అవునా అండి
లేదండి మీరేం చేస్తున్నారు
ఏం చేయలేదండి ఇగ్గో ఇది మా స్నేహితురాలు కొంచెం గట్టిగా మాట్లాడుతాంది. ఏంటో అండి ఎన్ని సార్లు చెప్పాల్లనో
అవునా సౌండ్స్ వస్తూ ఉన్నాయండి
అవున అండి ఇప్పుడు అండి ఇప్పుడు ఒకేనా అండి
ఆ ఓకే అండి ఇప్పుడు
మా స్నేహితురాలు వాయిస్ ఏం రా అంతే వినిపించడం లేదు కదండి
ఆహా లేదండి
అదే అండి మా కొ నేత్రాలది కొంచెం వాయిసు కొంచెం ఎక్కువ వస్తాదండి
ఆ అదే వినిపిస్తుందండి మీది స్నేహితురాలు గొంతు చానా బాగా ఇంకెంటండి ఆ చెప్పండి హలో
హలో
డిసిప్ర ఏం లేదండి ఖాళీగానే ఉన్నాము వినిపిస్తుందా ఆ అవునా ఏదండి ఫోన్ ఒకోసారి టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి కదా
అదే కదండి అసలు ఈ టెక్నికల్ ఇష్యూ వల్ల
హలో వినిపిస్తుందండి
ఆ వినిపిస్తుందండి
ఆ అంతే ఈ టెక్నికల్ ఇష్యూస్ అంతే అండి వాతావరణం వల్ల వాతావరణము చాలా క్లై ఆ మారుతూ వస్తుంది కదా
ఏంటో అసలు ఈ టెక్నాలజీ పెరిగిపోయినప్పటి నుంచి వాయ్ అంటే సిగ్నల్సే రావడం లేదండి
హ్మ్ ఏవంటే వాటి వల్ల మనకు లాభాలే కదండి టెక్నికల్ బాగా అంటే వాతావరణం వల్ల ఇబ్బంది తప్ప మిగతావన్నీ కొంచెం మనకు ఉపయోగపడేవే గదా
ఆ ఇంకేంటండి ఏం చేస్తున్నారండి ఇప్పుడు
ఏం చేయలేదండి మేము ఇక్కడే ఊరికే కూర్చొని మీతోనే మీతోనే కాల్ మాట్లాడుతున్నానండి
అవునాఅండి ఏం పని చేయకపోయినా నీళ్ళు దప్పికేస్తాదండి మాకు
అవునా రోజూ నీళ్ళు బాగా తాగాలం డి నీళ్లు బాగా తాగితే మనకు ఆరోగ్యం బాగా ఉంటది కదా నీళ్లు రోజుకి నాలుగైదు లీటర్లు బాగా తాగాలి
ఆ తాగుతామండి అంటే రోజుకి రెండు బాటిలన్న లేపెస్తామండి.
రెండు బాటిల్ అన్నా మనకు వాటల్ బాటిల్ నీళ్ళ బాటిలు లీటర్ బాటిలే కాబట్టి రెండు రెండు లీటర్లే కదండి తాగినట్టు
ఆ అవునండి అసలు ఎంత తాగినా అసలు ఈ మధ్య అయితే నీళ్ళు చాలా ద ప్పిక వేస్తున్నాయండి
ఇంకా నీళ్ళు తాగితే మనకి ఏ రోగాలు ఏ ఇబ్బందులు ఉండవు కదండి అంటే నీళ్ళ తాగడం వల్ల కొంచం మనకి బాగుంటది
అని అనుకుంటామండి నీళ్ళతో పాటు మంచి ఆహారం కూడా ఉంటే బాగుంటుంది కదండి
అవును కానీ మనం నీళ్ళు అంటే ఆహారం తిని తినక పోయినా నీళ్లు మాత్రం బాగా తాగాలండి. ఇప్పట్లో ఎండలు అట్లానే ఉంటాయి. మనం డిహైడ్రే డిహైడ్రేషన్ అయిపోతాం కదా
అవునండి. కానీ ఆహారం అమ్మా పీజీ లో అయితే అసలు ఫుడ్డే సరిగ్గా చేయరండి.
అవునా మరి కం ఏమన్నా కంప్లైంట్ ఇయ్యాల్సింట్రి
మా అంకుల్కి ఎన్నిసార్లు చెప్పినా అంతేనండి. అట్లే చేస్తడండి. అసలు సరిగ్గానే ఫుడ్ చేయరండి.
ఓకె
ఏదో చెయ్యాలంటే చెయ్యాలన్నట్టు చేస్తాడండి.
అవునా మరి పీజీ మారాల్సింట్రాండి.
పీజీ మరేకి ఇక్కడ మాకు కొంచెం వెళ్తురు. అంతా బాగా వస్తుందండి. అందుకోసం అనేసి మేము ఇక్కడే ఉండిపోయామండి.
అవునా కదా, ఇంగ ఫుడ్ కోసం చాలా ఇబ్బందే కదండి. ఎట్లయినా,
అంటే ఇక్కడంతా కర్ణాటక లో అంతా ఒకటే అండి ఫుడ్ సరిగ్గనే ఉండదండి.
ఉమ్ ఫుడ్ అంటే ఇంకా ఇంట్లో ఉన్నట్లు అయితే ఎక్కడా ఉండదు.
అదే అదేనండి.
ఇంట్లో ఉన్నలాగా ఉంటే గిన మనకు ఇంట్లో ఉన్నంత ఫుడ్ మనమంత తింటాం. అనేసి వాళ్ళ సరిగ్గా చేయరు కదండి.
అవునండి. మాకు సరిగ్గానే ఉండదండి. ఫుడ్ అయితే
ఏమో,
ఫుడ్ బాగుంటేనే కదండి కొంచెం తినేక అయ్యేది అవుతుంది.
అవునండి. ఇంకా ఫుడ్
ఇంకేంటండి, ఏం చేస్తున్నారండి.
ఏం చేస్తామండి. మేము మే అలానే ఇం ఏం తినకోకుండా తక్కోకుండా ఉంటాము. అలానే రోగాలు ఇబ్బందులు పాటు పాలవుతాం. స
అవునండి మా స్నేహితురాలు ముచ్చట పెట్టి ఉన్నారండి. అసలు ఈ రేటువి కాదు ఆ రేటువి కాదండి.
ఇంకా స్నేహితులు కలిసాం అంటే అంతే కదండి. ఇంకా ఏం చేస్తాం. ఇంకేంటి,
అద సీత ఒక్కాలన్న
అంటే మనం అంతా అచ్చ తెలుగులో మాట్లాడుతున్నాం. కదా
ఆ ఆమెకి చాలా ఆసక్తిగ అది ఇట్లాంటివి చూడ్డం
ఎవ అవును ఎవరేం చేస్తున్నారు. అనేది కొంతమందికి ఆసక్తి ఎక్కువ కదండి. అందుకే చూస్తూ ఉంటారు. వాళ్ళు
ఆ చాలా చాలా అండి ఎ
ఇ
మధ్య్ కూడా అంతేనండి మా కింద ఇరి వేరే
అంతేఅండి. కొంతమంది చాలా వరకు అలానే ఉంటారు. కదా
ఉ, అవునండి.
కొంతమంది ఏం మాట్లాడుకుంటున్నారు నా గురించి అనుకుంటున్నారా అని ఆసక్తి ఎక్కువ అయిపోతుంది కదండి. ఎట్లయినా అందుకు వాళ్ళు అలానే ఉంటారు.
అవునండి చాలా ఇంకోొకముందండి వాగుడు య వాగుతానే ఉంటదండి ఏం బగుతుందో తనకే తెలీదండి ఏ ఉంటుందండి
ఉంటారండి బాగ మాట్లాడే వాళ్ళు ఉంటారు కొంతమంది ఫెల్ట్ ఉండే వాళ్ళు ఉంటారు సిచ్యువేషన్ని అంటే సమయాన్ని బట్టి మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా మ మనం చూస్తూ ఉండాలి ఏం చేయలేం హలో హలో హలో వినిపిస్తుందండి.
అంతే అండి ఇంకే అవునండి ఇంటికి వెళ్ళలేదా అండి మీరు షాపింగ్ చేయడం అలాంటివి
లేదండి
ఆ పాప